బాగున్నామండి మీరు ఎలా ఉన్నారన్
ఆ బాగున్నామండి బాగున్నారండి అంత ఇంట్లో వాళ్ళంతా
అందరు బాగున్నారండి తిన్నారా
ఆ లేదండి ఇంకా మీద అయ్యిందండి
ఇంకా లేదండి
అవునా అండి ఏం లేదండి ఊరికే అలా ఉన్నాను చిన్నప్పుడే బాగుండేదండి గేమ్స్ బాగా ఆడే వాళ్ళము
అవునండి సాయంత్రం అయితే చాలు షటిల్ కాకులు అంట బాగుండేదండి అప్పుడు
అ అవునండి మీరే గేమ్ వాలాడే ఆడే ఆడేవాళ్ళండి చిన్నప్పుడు
నాక్ అన్నీ గేమ్స్ ఇష్టం అండి
అవునా అంటే అన్ని గేమ్స్ ఓకే అందరు ఆడతారు బట్ అయితే మీకంటూ ఒక ఫేవరెట్
నాకు కబడ్డీ ఆ కోకో అంటే చాలా ఇష్ మం అసలు
ఓ ఓకే అంటే ఓకే ోఖో మీరు ఎప్పుడు ఆలేేవాళ్ళండి అంటే స్కూల్లోనా లేదంటే ఏ వయసులో ఆడేవాళ్ళు అవు నే కో క ా అండి ఓకే ఓకే మర అంత లేకపోయినా ఏమంటారు మనం వేరే వాళ్ళ వేరయా స్కూల్స్ తో పోటీకి వెళ్ళినప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయాలిన్నట్లు ఆడేవాని ఇంకో ఇంకో వి ఇంకోటి ఏంటంటే వింతయిన విషయం నేనే కోఖ కెఫటెన్
ఆ మీకే గేమ్ దినీదు మీర
అంటే అట్లా క తెలుసు మరీ అంత ఏమంటారు కొంచెం బాగా రన్నింగ్ బాగా తెలుస అండి మరీ అంత కాకపోయినా ఆ చేస్తా అండి ఏముందండి ఈజీగా కో ఇచ్చాయిబా వేరే వాళ్ళకి అంత ట్రిక్ ఎక్కు ఏమంటరు ఒక ఒకర
లే నేను అవునండి నేను అంటే మా టెన్త్ లో వచ్చేసి మా పిటి సార్ ఉండేవాడు నాయక్ అని ఆ నైన్త్ టెన్త్ అప్పుడు ఉంటే ఆయన చెప్పించేవాడు ట్రిక్ క్స్ అనేవి ఆ నేను అంటే నార్మల్ గా ఫైవ్ త్రీ మెంబర్స్ దిగు మొత్తం కదండి రన్నింగ్ కి దిగితే ఆ నేనొక్క దాన్ని త్ర్రి పాయింట్ ట్వంటీ సెకండ్స్ ఆడిచ్చిన్నానండి నేను త్రీ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ ఆడిచ్చిన ఆ ఇంకా ఇంకా మేము ఎట్లా అంటే గర్ల్స్ అందరు కూర్చొని ఉంటారు కదా రన్నింగ్కి వెళ్ళే వాళ్ళు రన్నింగ్ అయిపోతున్నట్లు వచ్చి కూర్చొని వస్తే నేను బౌలింగ్ బాగా చేస్తాన అనమాట నా బౌలింగ్ అంటే బ పిచ్ అనమాట బౌలింగ్ చేస్తుంటే పిలిచేవాడు ఆయన ఆ శాండీ బౌలింగ్ అనేవాడు బాల్ చూపించాడు నేను పరిగెత్తి వెళ్ళి బా బౌలింగ్ చేసేదాన్ని నేను మాత్రమే అవుట్ చేసేదాన్ని ఆయన్ని
ఓ ఓకే మీరు ఆల్రౌండర్ అయితే అన్ని గేమ్స్ ఆడతారు
అవునండి నాకు చాలా ఇష్టం అండి క్రికెట్ గాని ఆ ఇంకా క్రికెట్ అంటే ఇంకా స్టార్ట్ అయ్తుంది కదండి మ్యాచ్ ఆర్సిబి వర్సెస్ ఫస్ట్ మ్యాచే ఆర్సిబి హైదరాబాద్ అండి అవునండి
మాక్సిమం ఆర్సిబి ఫ్యాన్సె ఉంటారు
అవునండి ఆ అంటే అదొక్కటే కాదు ఆ మేము రిలేట్ స్టేట్ వచ్చేసి బెంగళూరు అన్మాట
ఓకే ఓకే అయితే మీరు పక్క ఆర్సిబి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక కోకో నేను కూడా ఎందుకు కెప్టెన్ అయ్యానం అంటే యాక్చువల్గా మాక్ ఫ్రెండ్ అండి కెప్టెన్ కోకో కి నేను కబడ్డీకి మా కబడ్డీకి మాత్ మాత్రమే కేప్టెను ఒకసారి ఏం జరిగిందంటే మేము స్కూల్ ఉన్నప్పుడు గేమ్స్ కి వెళ్ళాము జోనల్స్ కి వేరే మండలికి వెళ్ళాము
ఆ
అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచమైంది ఫ్రెండు ఆ పిల్లకి ఆ పిల్ ఆపిల్ల చెప్పిందంటే మా వాళ్ళ స్క్ స్కూల్ వాళ్ళకి మాకే పడింది ఆపోజిట్ ఆ అమ్మాయి ఏమైందంటే మీరు ఆడలేరు ఆ మ్మ్ కచ్ మ్ కచ్చితంగా మీ ఊరు వాళ్ళు ఓడిపోతారు అట్లా అని చెప్పింది మాకేదో మేము అప్పుడప్పుడు ఏదో తెలియిని వింతండి అప్పుడు కోకో కో కోసమని ఆ గుంత తవ్వి ఆ మేము పెద్దగా కట్టెలు తీసుకొచ్చి దాన్ని నాటుకొని మరీ ప్రాక్టీస్ చేస్నామండి ఏమంటారు ప్చ్ ఏదోంగా ఏమో కొత్త ఏమంట్రూ కొత్ టై ఏదా నేర్చుకున్నప్పుడు మా ఒక ఉన్ కద ఎక్సైట్మెంట్ ఆ హై ఎక్సైట్మెంట్ తో నేర్చుకొని ఆ పిల్లతో ఛాలెంజ్ చేసి మరీ విన్ అయ్యామండి మీరే చెప్పారు కదా అది ఫస్ట్ ముగర్ని తాం గాదా అప్ ఇప్పుడు నేను దిగానండి మా ఫ్రెండ్స్ ఇద్దరు అవుట్ అయినా ఏమంటారు వాళ్ళకన్నా ఒక టూ త్రీ మినిట్స్ నేనే ఎక్కువ ఆడించా అండి ప్చ్ అది కొంచెం ట్రిక్ అంటే మరీ ఎంత రాదు ఓకే ఓకే అ ఎట్లా అంటే అప్పుడు అది కోకో లో లైన్ంటుందిగా అండి ఆ లైన్ కొంచెం వాళ్లు అటు వెళ్ళి మళ్ళి ఇటోచ్ వచ్చేక్వదు వస్తే సాయి ట రావాల ఎ నక్కలు కొంచం బాగా అ నేవాడి అండి అక్కడనుూ ఇంకా మిడి మిడి లో ఉంటారు కదా అవాహన తొక్కే కొ ఉండదు
ఆ అవును ఆ పతో ఇంకోటి ఏమంటే అక్కడ పక్కన పక్కనే దిగుతుంటే బాగుంటుందండి
అవునవును బాగా ఈజీగా అండి ఇప్పుడు ఆ ముగ్గుర ముడికేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఒక్కరినే టార్గెట్ చేస్తారు కదండి అపోనెంట్స్
ఆ చె
వాళ్ళు అదే అండి ఇప్పుడు మనము ముగ్గురం దిగిన రాము కదా గేమ్ లోకి మన ఆపోజిట్ టీం వాళ్ళు కూర్చొని ఉంటారు కదా వాళ్ళు ఎలాంటే వాళ్ళ స్ట్రాటజీ ఒకరినే టార్గెట్ చేస్తారు
అవునండి ఇంకోటి ఏమంటే ముగ్గురంత తితా అదా నార్మల్గా ముగ్రం దిగితే ఈ మూలలో అంటే ఆ పోలి ఈ పోలి దగ్గర ఒకరు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురులో ఒక్కరిని వాళ్ళు టార్గెట్ చేస్తే పోల్ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు చూడరునమాట వాళ్ళ ఇంటనే పరిగత్ుకొని వెళ్తుంటారు అదొక పెద్ద కా
అదొకటి మళ్ళీ మనం నేను ఏం చేసేవాళ్ అంటే అప్పుడు వాళ్ళు ఒకరిని టార్గెట్ చేసుకొని పోయినప్పుడు మా ఫ్రెండ్ ఒకరికి అయితే కష్టమ అయితే కదండి మధలో నేను డైవర్ట్ చేసేది అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళేది మా ఫ్రెండ్ని అట్ల తోసి ఆ వీళ్ళు అట్ కొంచెం ఉంటయిదండి కొన్ని ట్రిక్స్ వాళ్ళ దగ్గర దగ్గరికి వెళ్ళి కొంచెం మిస్ అయితే వాళ్ళకి కొంచెం కోప్ వస్తుంది కద అం టచ్ చేయాలి అవుట్ చేయాలని అలా చేసేవాారండి
అది బాగుండేదండి అంటే ఇప్పుడు చూడండి మనకి ఎట్లా అంటే గేమ్స్ ఆడుకు కుంటే వస్తున్నట్లే కొంచెం గేమ్ ఏదన్నా ఆడుకుంటే కొంచెం రిలీఫ్ అయితుందా మనం అలంటోల్లం ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో మొత్తం పబ్జీలు ఫ్రీ ఫైర్లే అవును
ఊనండి అది చ చనా అడిక్ట్ అయిపోతున్నారు చాలా వరకు చదువు కూడా పక్కన పెట్టేసి పాప్ జీలు ఆ ఫ్రీ ఫైర్లు రేపు ఎగ్జామ్ ఉంది పబ్లిక్ అన్నా కూడా ఫ్రీ ఫైర్ ఆడుకుంటే ఏమంటారు ఏదో ఆ తెలియని సాటిస్ఫాక్షన్ మిస్ అవుతున్నా ఆడాలి ఆడాలి అదేండి ఏమంటారంటే ఆడి ఆడి వాటికి అడిక్ట్ అయిపోతున్నారు
అవును
కబడ్డీ ఆడేవాళ్ళండి
ఆ అవునండి నేను కబడ్డీ ఆడేదాన్ని కానీ ఏమంటే మనక్ అప్పుడు స్కూల్స్ లో అమ్మాయిల కి అల్లో ఉండేది కాదు ప్రైవేట్ స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ లో ఏమన్నా ఒక ఇష్యూస్ అయిందను కొండి మళ్ళ వాళ్ళ మీద కొస్ కదా అని చెప్పేసి కొద్దిమంది అలా చేయరనమాట
అవునా మాకంతా అలా ఏం లేదండి మా స్కూల్ అమ్మాయిలు కూడా ఇంకోటి ఏమంటే మేము మా ఫ్రెండ్సే కాబట్టి గర్ల్స్ బాయ్స్ కూడా క కలిసి ఆడేవాళ్ళము బట్ అయితే ఎలా అంటే ఇప్పుడు మాసైయిడు గల్ తుంటరు ఆపోజిట్ టీమ్ లో గర్ల్స్ ఉంటారు బట్ అయితే ఆ ఇప్పుడు మా సైడ్ గర్ల్స్ ఉంటారు కదా గర్ల్స్ వచ్చినప్పుడు గర్ల్స్ మాత్రమే ముందుకు వెళ్ళి వాళ్ళని పట్టుకుండేది అలా చేసేవాళ్ళు ఇన్ కేస్ బాయస్ వస్తే అంటే ఊరికి జస్ట్ ఏమంటారు మా మెమోరీస్ కోసం అలా కలిసి ఆన్నాం కాని ఏదో గర్ల్స్ వస్తే బాయ్స్ అట్లా అంతా చేసేది ఏం లే మా టీమ్లు కొంతందందిద ఇప్పు మేము ట్రిక్స్ చెప్తాం అనమాట అలా పట్టుకో ఇట్లా పట్టుొని మేము వెనకలు ఉంటాము బార్డర్ లో మళ్ళ వాళ్ళు బాయసి వచ్చినప్పుడు మేము పోతాం వాళ్ళ వెనకలు ఉండి పటుకొని పట్కోండి అట్ అ ఆడుకునే వాళ్ళం అండి మీరు కబడ్డీలో డి మీరు ఆడారండి ఒకసారి అన్న కాబడ్డీ
ఆ ఆ డమండి అంటే ఇష్టం కబడ్డీ చూస్త తన్ మంచిగా గేమ్స్ అంతా మ్మ్ ఆ అంటే ముందు నేను చిన్నప్పుడు ఒక ఇంటర్ అప్పుడు ఉన్నప్పుడు మన తెలుగోళ్ళు ఆ మా టి వి లో మ వచ్చేదండి ఇప్పుడు ఆ అవును అవున అవును అవి నేను మా పిన్ని అంటే నాయేజే మా పిన్నిది కూడా మా అమ్మ వాళ్ళ చెల్లి ఇద్దరం పోటీ పోటీగా పట్టుకొని చూసి
ఓకే అండి నాగ అే నేను కబడ్డీ బాగా చూస్తాన అన్న కబడ్డీ లో ఇష్టమైన ప్లేయర్ అంటే పర్దీప్ నర్వాల్ అన్ని ఆ పట్న పైలట్స్ టీమ్ అండి విన్నర్ లేదు అతను ఆడతాడండి వేరే లెవెల్ ప్పీస అండి ఏమంటారు లోనే ఒక చరిత్ర రికార్డు ని సృష్టించినాడు అట్ టైమ్ లో సెవెన్ మెంబర్స్ న చ్చసి బో సెవెన్ మెంబర్స్ కాదు సిక్స్ మెంబర్స్ ఉంటే సిక్స్ మెంబర్స్ అవుట్ చేసి బోనస్ పాయింట్ తెచ్చాడంండి సెవెన్ పాయింట్స్ సెవెన్ ప్లస్ త్రీ టోటల్ టెన్ పాయింట్స్ తెచ్చ అవునండి అసలు ఆ టీము అప్పుడు ఇతను పట్నా పైరట్స్ ఆపోజిట్ టీము హర్యానా స్టీలర్స్ అది మర్చిపోలేని గేమ్ గా మారిందండి రికార్డు సృష్టించాడండి అతను
రీసెంట్ గా అయిన ఐపిఎల్ మీకు అట్లా మాకు అట్లా ఉంటాయి మీకు ఇలా ఉంటాయి
ఓకే ఐపీఎల్ అంటే బాగాన్నదంటే అక్షర్ పటేల్ నేను చూసాను అండి లాస్ట్ మ్యాచ్ ఒకటి చూసాను చూస్తా ఒకటైతే తక్కువ రేయర్ నేను క్రికెట్ చూసేది లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ చూసినా ఏమంట టరు బూమ్రా అవచ్చు బౌలింగ్ లో అట్ కంటిన్యూస్ టూ వికెట్స తీ డు
ఆ సిరాజ్